హలో
హలో
హలో
హలో హండి బాగున్నరా ఆ బాగున్నమ్ ఏం జేస్తున్నరు ఏం లేదండి ఖాలీ ఆ తిన్నమండి మీరు తిన్నరా
ఆ తిన్నామండి ఏం కర్రీ చేసారు
ములకాయ టమాటా మీరు ఉహు ఏం చేస్తున్నారు మీ పిల్లలు
పిల్లలు ఆడుకుంటున్నారు
ఉహు టీవీ చూస్తున్ననండి
ఆహ సమ్మర్హాల్డేస్లో పిల్లలతో జరిపోతుందా అండి
ఆ సరిపోతందండి ఫుల్ ఇగ ఇగ మళ్ళ పోతే దొరుకుతదో దొరకదో అన్నట్టు అయితది టైము ఏట్లలేదండి ఏంగ నేను ఆ కోచింగ్ తీసుకుంటున్న అటే వెళ్ళడం అయితంది
ఆహ అయితే మీరు కాలీగ లేదని పిల్లల్నేటు తీసుకెళ్లలేదా
ఆ ఇంకొక వన్వీక్ అయితే అయిపోతది జెస్ట్ సపోజ్
ఆహా ఏం నేర్చుకుంటున్నరండీ ఏంకోర్స్
ఆ కంప్యూటర్ అండి ఉమ్
వచ్చిందండి కొంచెం
ఆ కొంచెం బేసిక్స్ ఐడియా వచ్చింది అంతకు ముందు ఇ ఒకసారి నేర్చుకో ఇప్పుడు నేర్చుకునే సరికి కొంచెం ఈ కొంచెం పర్లేదు అనిపిస్తోంది ఆ వొచ్చింది ఆ ఉమ్ ఆ ఇప్పుడోకేనా హలో ఓకేనా ఉమ్
మేము పిల్లలకి సంమరాలడిస్ అని బయటికేళ్ళాం కొన్ని రోజులు
ఆహ ఉమ్ మేమటెళ్ళలే ఇంగా
ఆ పిల్లల్ని జూ పార్కు తీసుకెళ్ళినాం
ఉమ్
ఉమ్ అనిమల్స్ ఇట్లా చాలా బాగున్నాయండి అక్కడ ఉమ్ ఏప్పుడన్న ఏళ్ళారా అండి
అన్ ఆ నేను స్కూల్ల్లో ఉన్నప్పుడు ఏళ్ళినండి
అవునా ఇప్పుడు వెళ్లానా ఏంటి పిల్లల్ని తీసుకొని కొంచెం
కొంచం ఇంకా కొంచెం వర్షాలు పడని అప్పుడు జూన్ ఫిఫ్టీన్ వరకు అట్లా అయితే చూడొచ్చు హమ్ ఇంకా దసరా అంటే మల్లా వర్షాలు పడతాయి కదా
ఆ ఇక అప్పుడే ఇక అప్పుడైనా వెళ్ళి చూడొచ్చు హమ్ చాలా దగ్గర నుంచి చూడొచ్చు
హమ్ నేను వెళ్ళినా కానీ మా పిల్లల్ని తీసుకుపోలే ఇప్పుడే తీసుకపోతే వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా
ఆ
అని అలోచిస్తున్నా
అవునలేండి కొంచెం పిల్లలకు కూడా తెలివి వచ్చినట్టు ఉంటుంది
ఉమ్ ఇది ఆ ఈ జంతువా ఆ జంతువు అనే ఐడియా ఉంటది ఇంకా సమ్మర్లు ఏమేమి స్పెషల్ చేసి హస్బె చ క క క క మ మీ మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళినా అన్నారు కదా
ఆ వెళ్ళినమండి
ఉమ్
ఉమ్ ఏదనా ఇగ మల్లా అడగాలి ఇంటి దగ్గర
పిల్లలు ఏవీ తినేటి పిల్లలకు
పిల్లల కోసం అమ్మ లడ్డూలు చేసింది కార చేసింది
ఉమ్ హ ఇప్పుడు ఏమంటారు పల్లిపట్టి ఇప్పుడు ఏది దిన్నా ఏం కాదు
ఆ పిల్లలకు జలుబు అనేది ఉండదు దగ్గు అనేది ఉండదు
ఏం కాదు ఏప్పుడు తిన్నా కానీ
ఆ వర్షాకాలంలో చలికాలంలో బయట పడతాయి ఇప్పుడైతే మంచిగా ఉన్నరు వాటర్ లో కూడా రోజు పుష్టి శుబ్రంగా ఆడుకుంటారు ఇద్దరు ఆ
ఎందరి చెప్పూరి హమ్ ఆ ఏడుస్తుంది ఇంక ఏమైనా ఐస్ క్రీమ్స్ అట్ల చేసిన్ర ఐస్ క్రీమ్స్ ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ కదా పక్కం అతే ఉమ్ ఎట్ల చేసి డిగుంటి అ మ గుుగుడ ఉమ్ ఉమ్ హా
మిక్సి చేసుకొని మన ఐస్ క్రీమ్స్ ఉంటాయి గా బాక్స్ ల లో పోసి ఫ్రిడ్జ్ లో పెట్ట పాలు బాగా మరిగించాలి అందులో కస్టర్డ్ పౌడర్ కలిపిపోయాలి
ఉమ్
ఉమ్ తర్వాత అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదా హనీ మన ఇష్టం ఉమ్ అవి యాడ్ చేసి మంచిగా మిక్సి చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి కూడా కొన్నీ కట్ చేసి చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి
ఉమ్ హా అవి ఇట్లా డీప్ ఫ్రై లా ఇట్ల చేసుకోవచ్చా ఆయిల్ లో డ్రై ఫ్రూట్స్ ఇట్లా నార్మల్గా ఇట్లా ఫ్రై చేస్తారు కదా నెయ్యి ఎసి పచ్చియే ఎసిల్లా
ఆ పచ్చి ఏసేసి చిన్న చిన్న పీసులెక్క కట్ చేసుకొని మనకి ఇప్పుడు కుల్ఫీ ఐస్ క్రీమ్లలో ఎట్లా వస్తంది పంటి కింద తగలదు ఉం సేమ్ అదే విధంగా ఉంటది అన్నట్టు నేను ఏసిన
ఉ హుమ్ ఉం ఇంక వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ గుడా నేను ఒకసారి లేను ఆ ఏదో పని మీద బయటకెళ్తే మా పిల్లలు వాటర్ మీలన్ కట్ చేయమ అంటే చేసు కున్నరట ఆ అది ఉంటది గదా ఐస్ ఆ ఐస్ అదే ఐస్ క్రీమ్ ట్రే ఆ ఐస్ క్రీమ్ ట్రే నీ మంచిగా కడిగి అవన్నీ పీసలు అట్లానే ఏసి డైరెక్ట్ ఆ ట్రేలా
జ్యూస్ చెయకుండ అయింది
ఆహా
ఏహ గట్టిగా అయింది అన్నట్టు కాబోతే తొందరగ మెల్ట్ అయితది మూ మ ఈ ఐస్ క్రీమ్స్ ఉన్నట్టు ఉండయి గద మనం బయట తీసుకున్న ఐస్ క్రీమ్స్ లాగ ఎందుకుంటయి తొందరగ మెల్ట్ అయిపోతయి
ఆ నేను కాకపోతే మనం ఏమ్మటి తినాలి తీయంగానే
ఉం ఇప్పుడు ఇవి అయితేనేమో మనం అక్కడ నుంచి స్టో అంటే ఇట్లా తెచ్చుకోవచ్చు పార్సల్ లా కూడా హూ హమ్
చెబ
మాారు త అంతంారు రంగమ్మ అ జ మాా అమాన
ఆ మ్యాంగోస్ ఏమో నీనా వెళ్ల ఏమో
హు హమ్ అట్లా కాకుండా అట్లా మామిలు తాండ్ర కూడా చేయొచ్చు కదా నేను చేసిన ఒకసారి
మామిడి తాండ అంటే ఆ జూస్ చేసి దాన్ని
మరిగించాలి దగ్గరికి అయ్యేటట్టు
ఆ బాగా ఏమంటే మన తిక్క్కయగే తిక్క్ కాన్స్టెన్స్ రావాలి
ఉం ఇట్లా ఎట్లా అంటే ఆ షుగర్ వేసుకోవచ్చు
ఆహా షుగర్ బెల్లం కూడ వేసుకుంటారు కదా కొందరు కరగదిసి
బెల్లం కూడా వేసుకుంటారు అది కూడా వేసుకుంటారు
ఏదైతే అది మన మనం తినే ఫ్లేవర్ ని బట్టి ఉంటది కావచ్చు
ఆ
ఆ అవి ఇగ ప్లేట్ల పెట్టి ఆర పెట్టుకోనుడేనా
ఇట్లా మనం పల్లి పట్టి ఏసినట్టే ప్లేట్ మీద
ఉం పెట్టి ఆర పెట్టి
అది అది ఉంటంది కదా కన్సిస్టెన్సీ అనేది ప్లేట్ మీద పోసి మంచే కొంచెం చల్లారనాక కట్ చేయడం ఇగ
ఆహా
ఉ ఏమైందండీ
చీల్స్ తీతరు ఏటరు లేదు లేదు ఇక్కడ పక్కన ఓళ్ళు రీల్స్ తీస్తారు వాళ్ళు ఏడుస్తరు ఏకంగా
ఆహా ఆ హు
హా
ఇంకా మీరు కూడా తీస్తారా రీల్స్
ఆ మనక అంత ఇంట్రెస్ట్ లేదు నేన్ పుట్ కోనేసుడు ఉ ర రా రా అంటే రా కుంట వచ్చిండు ఆయన నువ్వే పో అనుకుంటా పోయిండు ఉ ఆ
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తాది ఉ ఉ
ఉహు ఆ రీల్స్ మనకు అంత ఇంట్రెస్ట్ లేదు
చేయొచ్చు మనం చేద్దాం
ఉహు తీద్దామా ఆ
తీద్దాం ఏముంది ఓ సాంగ్ యాడ్ చేసి చేయడమే
ఆ సాంగ్ యాడ్ చేసుడే అంటావా
అంతే ఉ అందరు తీయంగా మనం తీయలేమా గా పోదా పంచ్ సపోర్ట్ ఉంటే ఇద్దరు యు ఇద్దరు ఇద్దరు అట్లు ఉంటే సపోర్ట్ లా ఉంటే తీయొచ్చు ఒకరే అంటే చేయాలంటే కొంచెం వాళ్ళు మనకు సకరించాలి కదా హలో హలో